కాల ఎందుకుబుల్ రావరా
అది నోటిఫికేషన్ కిందకి దిగిందా అ వేరే సబ్జెక్ సువారు కనిపించట్లే ఇది హాంగ్ అప్ అది కొడితే కట్ అయిపోయింది
చూడుకుడు పో అంద వాయ ఇందువల్ల
ఆ
ఆ ఒక్క కాల్ కి వంద రూపాయలు
పోను మరి చెప్పాలగ కొన చెప్పి పికుతున్నావ
చెప్పిన నీను
అట్లా మధ్యలో కాలు కట్ కాకుడదు కట్టతే పోతే అనలిగ
పోయిందిలే అంటే ఇంకా ఏమ్ చదవాలి
ఇప్పుడు నినే నీకు చేయొచ్చా కాల్
ఇప్పుడు రాదు నీకు రేపు వస్తాది
అదే రా రేపు నీకు చేయెచ్చ అట్లా అంటన్న
ఆ చేయొచ్చు
ఓకే
మ్మ్
వాన ఇక్కడ కురుస్తాంది కిలో అనికి
హ్మ్
కాల్ వచ్చినప్పుడు చెప్తా
ఇప్పుడు నిక్కుడ చేస్తావా
ఆ మాబడుక వాళ్ళు సచ్చిపోతేనే వత్తా అంటారు దానికి ఒప్పని చే అయితే డబ్బులు ఇవ్వడానికి వస్తారు
వాళ్ళకేమో పాప ఉందిగావచ్చు
వస్తాఅన్నారు ఎవళు ఏ సరిపోతాదిలే యాడికి వెళ్దాం బస్ మల్లికార్జునుడు వత్తాడు రేపన్నా వాడు చదువుకుంటున్నాడు కదా
చేడున్నాడు కానీ వాడు చెయ్యడు అనుకుంటా
వాడు చెయ్యాడు ఎందుకంటే నాకు టైం లేదు అని వాడు దొబ్బెస్తాడు ఎందుకు డబ్బులు బొక్క
వును
ఏమ్ మాట్లాడుతన్నావు స్వామి రానే రా
ఇంకే చూడు ఇంగ ఏన్ ఎస్ ఎన్ వన్ సిస్టీ తీద్దామనీ అన్న చూడుఇంగ ఏమన్న ఉన్నాయేమో బ
చ
హ్మ్
వన్ లాక్ సిక్స్టీ తౌసెండ్ హా
హ్మ్
అయ్యో చూసుకో కరెక్ట్ గా బాగానే ఉందిది
హ్మ్
ఫోటో కోచై నాకు
అ హ్మ్ ఏమి
ఓ కాల్ కట్ చెయ్యకు
స అందుకే ఫోన్ ప చేేస్ పెట్
హ్మ్ అద అన మాట అపాచీలో అయితే చూస్తున్నారా అపాచీలోకి ఏం బాలే నాకు అసల్ సాల్ నచ్చల అపాచీ
కరెక్టే
హ్మ్ ఎన్ వన్ సిక్టీకి నా చాలా బంధి ఇగ హలో లో
అదే రా సాజ పట్టుగలేద
హ్మ్ హు
ఇది ఇంగ
టెన్ మినిట్స్ మాట్లాడాల్ల
అంటే టెన్ మినిట్స్ అయితే ఆటోమేటిక్ అదే కట్ అయితాదా
కాదు మనం కట్జైయాల్లా
టెన్ మనిట్స్ అయితే
హ్మ్ టెన్ మినిట్స్కి ఒక టెన్ థర్టీన్ సెకండ్స్ తర్వాత కట్ చేసుకుండి
లెవెన్ మినిట్స్ అనుకోండి
హ్మ్ అలా మనిట్స్
హ్మ్ ఒకే
లెవెన్ మినిట్స్
హ అది
మ అడిగితే
అ
ఏమి
థర్టీ రూపీస్ సాంబార్
ఆ అట్లా ఇగ తీసుకుందున మరి
ఎం కదా బ్రో
తీసుకుంటా ఇదే ఆడేంతుందిరా మీ కాదు అనంత పూర్ల ఎంత ఉంది ఇది
ంతపూర్ల తుంచుతాన ఇ ఉడుగ్గిరా పోతే సబ్స్కార్ పోతంది కరెక్ట్ దానికాడే పైన ఏ ఆగు సజ్ చేస్తాంటం కట్ట
ఉహు
ఆ
హ చూడు మేం ఇట్లా ఫోర్ కాల్స్ వెళ ఫోర్ కాదు ఫైవ్ కాల్స్ ఫైవ్ ఫైవ్ ఫోర్ ఉమ్
ఒకరి నుంచి ఐదు వందలు
ఉమ్
నలుగురు ఒక రెండు వేలు
అది
ఇంగ ఎవుడితో నేక్కువ్ మాట్లాడుతుంటే పోతాయా
రాదు ఇగ ట్వంటీ టాస్కూలే ఇంగ ఎక్కు
అవు
ఉమ్
ఆ
ఉమ్ లక్షయాయాభైవేలు ఇంకబ్బా బైక్ లోన్ లు కూడా అత్తయ ఇవి బైక్ లోన్స్ కిట్ లోన్ ఆఫర్స్ చూసావున్న ఏవేం లోన్లఅస్తాయా అని దేనికిలే స్వామి మనకి రాపిడో చేసుకుంటే సెట్ అయితాగాని కూర్చున్నా
నీకు సిటీ లో కాబట్టే బాగస్తాయ్
ఉమ్ అంటే వచ్చిన రైడ్లనే చేసుకుంటూనే ఉండాలి కదా
ద్దు సిగ వచ్చినపుడు కాదు నీకు నచ్చిన డ్రైవ్ బుక్ చేసుకుంటే చాలా వే నీకి సిటీ కాబట్టి ఓకే రైడ్ లో పక్కన పెట్ పార్సలు
ఆ పార్సల్వి అది ఏ మ్యాప్ యాప్ ఏదది
కన్సాట్రెట్ దాంట్లొనె కాని ఉటి పార్సల్ ఆ వాడు బుక్ చేసినదయితేనే ఒకే వాడి మల్ల కాసెట్ పంపిస్తున్నాను అనుకో మా ఎందుకంటే రిస్క్ ఎవరైనా పట్టుకున్నప్పుడు దాంట్లో ఏదంటే ఇది యాపిడొ అని చెప్పడం ఉంటుంది ఎందుకంటే కన్స చే
అవ్
ఎవరన్నా పోల్చ పట్
అబ్దుల్సమ
ఆ అందుకే ఇక్కడ మా కంట్ర పెద్ద ఏం కాదు కానీ సిటీ ఎందుకంటే ఒక్సప కుంటారు ముందుకే దిక్షాసనం గబని బ
ఉ
అందుకు పట్లాే ఒ
ఉ ఉ
అను
అంతేలే
ఎందుకంటే చాలా మంది దబ్బ పడ్డది అడే కొంతమంది స్కామ్లు ఎక్కువ ఉంటాయ్ అంట అబ్బబ్బ
హ
మా వాఊళ్ళ కిందికచ్చ అమౌంట్ ఇస్తారు ఈ నెంబర్కిి అమౌంట్ కొట్టండి అది ఏం డ్రిమలు చెస్తారు రా
అనంతపూర్ లో త ఇగ
ఆ జరుతయ్ అటేతే పక్క జరుగుతయి హ ట్రాక్సెస్ వచ్చేసి రెం ఇరవై రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది పోవుతది అరే ఇన్సూరెన్స్ తీసుకో తీసుకున వద్ద
షురెంన్స్ తీసుకున
తీసుకొలేదా
శుల తెలుసుకు మాత్రం పెట్ట ఎందుకంటే సా
ఏవనా ఎక్సిడెట్ జరుతు ఉ అంతేలే పన్నెండు వేలు పడుతుంది ఇన్సురెన్సు
తీసుకోకపోతే పోయిందిగానీ ఎందుకంటే చకలేట్
హ
పు బండి పైప్ దాచిన అఔషర్లా ఎవడో వచ్చి కూడా గుర్తు వుచ్చిన క్లారిటి ఏం వుంది రా ఎదన్న పని డ్యామేజ్ ఉంటే
అంతేలే
ఆ
మ్
ఇజం సోడయితే
మ్ గదే
అందుకే మన పక్క తీసుకోలే ఏమిటంట
మన గురించి మనకు తెలిసు బాగా ఫుల్లు వర్స్ తినుఉంటాది మనకి
రండీ ఉంటద
చాన ఉంటది టుమ్ టుమ్ టుమ్ టుమ్ టుమ్ టుంమ్టు టున్ ఉ వన్ టస్వకి వన్ ట్వంటి ఫైవ్ హార్నెట్ ఈ బల్నోగుడు వల్న ఎ అంటే స్కూటీలో ఉన్నట్టే హలో హలో ఏయి
వినిపిస్తుంద మాట్లాడ ఏదోటి మాట్లాడాల లేకపోతే కష్టం అది
అ
పది నిమిషాలు నాన్ స్టాప్ మాట్లాడితే
ఓకే ఓకే ఓకే ఓకే మళ్ళా ఈ టాస్క్ ఎల్లుండి అయి పోతది అనుకో మళ్ళీ ఎప్పుడు ఎస్తాడో తెలీదు అప్పటి వరకు వెయిట్ చేయాలి మనము కొంచెం ఉమ్
హమ్ టాస్కులుయితే వదులుతా ఉంటాడు ఉమ్
బడికి పంపిస్తే ప్రిన్సిపల్ సారు
ఇప్పుడు తాగు కాల్ కట్ చేస్తుంది
ఏయి